హలో
తిన్నారా
తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నాం ఎలా ఉన్నారు
నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి
ఇంట్లో అందరుూ ఎలా ఉన్నారు
బాగున్నారు మీరు తిన్నారా
ఇప్పుడే తినేసాము ఏం వంట చేసుకున్నారు
ఏం తిన్నారు
మేము ఈరోజు వెజ్ బిర్యానీ తిన్నాం మీరలా ఏం తిన్నారు
మేము చపాతి ఆలూ కర్రీ
అవునా రేపు ఒకసారి వెజ్ బిర్యానీ ట్రై చేయండి నేను కొత్తగా చేస్తున్నాను ఈ మధ్య
ఆ ఎలా చేసారు వెజ్ బిర్యానీ రెసిపీ ఏంటి
వెజ్ బియాణి రెసిపీనా ఫస్ట్ మనం వచ్చేసి ఆ రెండు గ్లాస్ లో బాస్మతి బియ్యము నానబెట్టుకోవాలి
మామూలు రైస్ బాస్మతి రైస్ తొట
అం ఇప్పుడు గ్లాసు నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ వచ్చేసి ని సోనా మసూర్ బియ్యం నానబెట్టుకోవాలి అది ఖచ్చిత్ మొత్తంగా పది నుంచి ఇరవై నిమిషాల వరకు బాగా నానాలి బియ్యం అనేది అప్పుడే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్ స్తాది బిర్యానీ నెక్స్ట్ వచ్చేసి మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి మనము మసాలాలు ప్యాకెట్ మసాలా కాకుండా ఇంట్లోనే శుభ్రంగా ప్రిపేర్ చేసుకోవాలి దానికిొచ్చేసి మసాలా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొత్తిమీరా అల్లం
కొత్తిమీర అల్లం యాలుకలు ఆకరం మసాలా ఆ చెక్క ఆ లవంగం
వెల్లుల్లి పాయి ఒక పిడికెడు ముద్దలాగా రావాలి అది అంతా మసాలా మిర్చి కేసు గన్నెలో సపరేట్గా తీసి పెట్ టుకోవాలి అదయిన తర్వాత అవును నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు. కావల్సిన పదార్థాలు. రెడీ చేసుకోవాలి ఫస్ట్ కాయగూరలు కట్ చేసుకోవాలి.
ఆ ఓకే.
కైలు.
ఆ
ఉల్లిగడ్డలు. ఉలిగడ్డలు ఎప్పుడే కాని. ఫస్ట్ క. రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని బిర్యానీకి సపరేట్గా ఎంచుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరక్ కు ఎంచుకొని ఇట్లా పక్కన తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ తగినంత టమాటోలు తగినంత పచ్చిమిరపకాయలు మనకు కావాల్సి తే బటానీలు వేసుకోవచ్చు పచ్చి బటానీలు.
ఆ నెక్స్ట్ వెజిటేబల్స్.
అవును. అవయిన తర్వాత అన్ని కట్. చేసి సపరేట్ గా పెట్టుకోవాలి.
ఆ ఓకే.
నెక్స్ట్ మనం బిర్యానీ చేస్. కునే కడాయి ఏది ఉంటే అది తీసుకోవాలి.
ఆ ఓకే.
కుని వెంటనే. రెండు గెరిటెలు లేదు అంటే ఎక్కువ చేస్తూ ఉంటే మూడు గెరిటెలు. ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగ. బాగ మరిగిన తర్వాత. రెండు చెక్క రెండు లవంగా బిర్యాని ఆ. కు. వేస్క్. కోవాలి అవి కొంచెం ఎరుపురంగు వచ్చిన తర్వాత.
అ. జిలకర్ర ఆవాలు ఎప్పుడు ఎయ్యాలి.
ఆవాలు ఇప్పుడు వెయ్యాలి వేసు కోవాలి అది అయిన తర్వా త ఒక పిడుకడు కరివేపాకు దాంతో పాటు పచ్చిమిరపకాయలు
ఆ
టమాటోలు ఇవన్నీ ఎసి కొంచెం వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత అవును కొంచెం వేగి తర్వాత మనం పిడికడంత మసాలాను రెడీ చేసి పెట్టుకున్నాం
ఆ దాన్ని దాంట్లో ఫ్రై చేయ్యాలి
బాగా ఆయిలు అది సపరేట్ సపరేట్ అయ్యే వరకు ఎయించుకోవాలి. ఉ అదయిన తర్వాత పచ్చి బటానీలు ఏసి కొంచెం అట్ అటు ఇటుగా వేయించుకున్న తర్వాత
మఠాన్లు ఉడుక పెట్టకూడదా
పచ్చి బఠానీలు అలానే వేయ్యాలి. ఉడుకబెట్టకూడదు వెజ్ బిర్యానీతో పాట అది కూడా ఉడకాలి కొంచెం ట్ అటు ఇటు వేయించుకున్న తర్వాత పెరుగు ఉంటది కదా అవును పెరుగు ఒక ఇప్పుడు పెరుగుడు వెయ్యాలి పెరుగును అటు ఇటు అన్నత్ తర్వాత్
అంటే పెరుగు స్మెల్లు రాదు అంత పెరుగు కడ్రెస్
ఎప్పుడైతే మనం పెరుగు బాగ వెజ్ మంచ డనికి యాడ్ చేసుకుంటామో, అప్పుడు మనం తినేటప్పుడు, మసాలా తినేటప్పుడు, కొంతమంది గొంతు అనేది మండుతుంది.
ఓ ఓకే అలానా
ఆ దాన్ని యూజ్ చేసుకుంటే మనకు బాగ వస్తది. పలావ్ అనేది వెజ్ పలావ్ వెజ్ బిర్యానీ కానీ ఎప్పుడైనా కాని మనం పలావ్, వెజ్ బిర్యానీ, వెజ్ రైస్. చేసేటప్పుడు టోమాటో దం టమాటో రైస్ ధం పెరినప్పుడు ఆ ఇది కర్డ్ అనేది వేసుకోవాలి ఖచ్చితంగా
ఓకే నెక్స్ట్
ఇదైన తర్వాత మనం ఇప్పుడు కారం తగినంత కారం ఉప్పు పసుపు ఇవన్నీ వేస్ సుకోవాలి
ఆ వెజిటేబుల్స్ ఎప్పుడు ఉడక పెట్టాలి
వెజిటబుల్స్ అనేది మనం సపరేట్గా వెజ్ బిర్యానీకి వేసుకోము.
ఆ
క్యారెట్ ఉంటే క్యారెట్ యాడ్ చేయండి. టమాటోతో పాటు వేసేయండి వేయించడానికి బీన్స్ ఆ పొటాటో ఇవి ఇవేస్తే సరిపోతుంది వెజ్ బిర్ బిర్యానీి టమాటో తో పాటు ఇవి వేయించేసుకోవడము ఈ ప్రాసెస్ నేను ఇంకా ఒక రెండు సార్లు ట్రై చేసా బాగా వచ్చింది చాలా బాగుంది
అవునా మేము ఎప్పుడుూ ట్రై చేయలేదండి
అవునా మీ అమ్మ బాగా వంటలు చేస్తుంది కదా అమ్మకు ఒకసారి చెప్పండి చేస్తుంది
ఆ సరే
ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా
ఆ
ఆ బియ్యాన్ని ఆ నీళ్ళంతా ఒడగొట్టేసి
ఆ ఇప్పుడు ఆ మనం అంతా ఫ్రై చేసుకున్న పెట్టుకున్న దా లో వా దాన్ని వేసేసుకోవాలా నానబెట్టుకున్న వాటిని ఆ
టూ ఇటు కలపండి ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత మూడు గ్లాసులు మనం బి్య కదవేసింది రెండు గ్లాస్ అసలు బాస్మతి బియ్యము ఒక గ్లాస్ సోనవసురు బియ్యము అవి పాత బియ్యం అయ్య ఉంటే ఎన్ని గ్లాసులు వాటర్ పోయాలి ఆరున్నర పోయాలి
ఆ
అవి నార్మల్ బియ్యం ైక్ కొత్త బియ్యము అయి ఉంటే కరెక్ట్ ఆరు గ్లాసులు చాలు ఒకటికి రెండు ఒకటికి రెండు అలా పోసిన తర్వాత ఇంకా దాన్ని మూతముచ్చేసేయండి ఒక రకంగా ఉడు వచ్చిన తర్వాత
ఎందుకు అలా పోసుకోవాలి పాత బియ్యం అయితే మూడు గ్లాసులు కొత్త బియ్యం అయితే ఎంత ఉంటే అంతే పోసుకోవాలి
పన్ డైలీ
ఓహో అందుక
కొంచెం వాటర్ ఎ
ను కొంచెం ఆ సరిపోయిలాగా అంత మెత్తగా అవ్వకోకుండా గట్టిగా అవ్వకక్కకుండా మీడియంమ్ స్టేట్
ఇప్పుడు కా డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ ఉడికిపోయింది అన్నప్పుడు దాని మీద ఒక మూడు స్పూన్లు నెయ్యి పోయాలి ఫస్ట్ మనకు మంచి టేస్ట్ చేవడానికి ఉడికిపోయింటది
ఉడికిపోయిన తర్వాతనా
తొడికి పోయింది అని అన్నప్పుడు దాని మీద ఒక మూడు స్పూన్లు నెయ్యి పోసి
అందరు అలా నెయ్యి వేస్తారా
నెయ్యి వేస్తేనే ఎప్పుడన్నా బాగుంటుంది
ఓకే ఇప్పుడు ఇప్పుడు మన చికెన్ బిర్యానీ మటన్ మటన్ బిర్యానీ లో కూడా నెయ్యి వేసుకుంటారు అలా
కుంటారు ఇప్పుడు చిన్న పిల్లలు తింటూ ఉంటారు వాళ్ళకి ఘట్ వచ్చేస్తుది
ఓహో అవును
ఏప్పుడైనా కారం తగ్గుతది
అవును
ఉమ్మ్ నెయ్యి వేస్తాం మూడు గంటెలు అది అయిన తర్వాత ఒక పై ఐదు నిమిషాలు అలానే ఉంచేసి మనము ఏంచుకున్న ఉల్లిగడ్డలు ఉం
స్ ఓ ఓకే ఓకే ఆ
గార్నిష్ చేసేయాలి కొత్తిమీర కొంచము
ఆ కొత్తిమీర చిన్నగా కట్ చేసి
పసుపు కొం పసుపు కొంచెం నీటిలో వేసేసి మనం కలర్ రాడానికి ఇప్పుడు రెస్టారెంట్స్ లో ఎలాగా రెడ్ కలర్, ఎల్లో కలర్ ఉంటది బిర్యానీ పై పైనా
ఓకే ఫస్ట్ డీప్ గా అంతా చాలా గ్రీవీగా ఉండి తర్వా త మీడియంగుండి తర్వాత పైన అంతా రైస్ లాగా ఆ ఓకే ఓ
ఒక చిటికడు వాటర్ కి కొంచెం పసుపు యాడ్ చేసి వేయడి కలర్ ఉంటే వాటర్ లో కొంచం చిటికడు కలర్ వేసి రెడ్ కలర్ వస్తుంది కదా కబాబ్ పౌడర్ అనే ఉంటది
ఓ అలానా అది వ చేసేది
పైన అలా రెండు లైన్లు మూడు లైన్లు అలా వేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్ మనకు హోటల్లో ఎలా వస్తుందో అలా వ్
అంటే ఇప్పుడు ఒక లైన్ రెండు లైన్లు వేయడాని ఎలా అవుతుంది ఇప్పుడు ఎల్లో కలర్ ఏస్తే మళ్ళీ అంతా కిందకి ఎల్లో కలర్ వెళ్ళిపోతుంది కదా
పైన అలా అలా అనాలి మనం గ్లాసుర్ గ్లాసుర్ ప పోయకూడదు జస్ట్ చిట్టికడు చిట్టికడు
ఓ ఓకే ఆ మరి రెడ్ ఆ కలర్ది ఎప్పుడు యాడ్ చేసుకోవాలి అలా ఏదైనా ఆడ్ చేస్
ఏదో ఒకటి రెండు ఉంటే రెండు ఒకటి ఉంటే ఒకటి ఏదో ఒకటి
ఓ ఉట్టి పసు వేసుకుని అలా యాడ్ చేస్తే అది అలా వస్తుంది అంతేనా ఆ ఓకే
ఇలా నేను ఒక రెండు సార్లు చేసా వెజ్ బిర్యానీ మా ఇంట్లో వాళ్ళందరు చాలా బాగా తిన్నారు బాగుందని నాకు చెప్
మీరు వంటలు బా చేస్తారా
అవును అది నాకు అలవాట అన్నమాట చిన్నప్పుడు నుంచి మా నాయనమ్మ నాకు నేర్పిచ్చేది ఆ ఇప్పుడు చట్నీ గాని పచ్చళ్ళు గాని మా ఇంట్లో మిక్సీ అనేది ది వాడరు మా నానమ్మ కాలం నుంచి రోట్ లోనే దంచ అలా నేను వం టలు బాగా నేర్చుకున్నా అనమాట నాయమ్మ దగ్గర
అవునా ఆ అయితే ఫ్యూచర్ భయం లేదండి మిర్చి
ఆ చేసుకోవాలి కదా మీరేం చేస్తారు ఈ రోజు
మేమి ఈ రోజు ఏమి చేయలేదండి
చపాతి
చపాతి ఆలు ఆ ఆలూ కర్రీ ఆ
ఊరికే ఫ్రై లాగా చేసుకున్నారా
ఆ అన్ని కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి జస్ట్ అదే ఉప్పు కారం మసాలా అలా వేసేసి జస్ట్ చపాతిలోకి కర్రీలాగ అ అంతే అంతే
అవునా ఇంట్లో వాళ్ళు బా తిన్నారా
ఆ తిన్నారండి
ఉ నేను రేపు ఆదివారం కదా
ఆ మీర ఏ రెస్పి ఆ నెక్స్ట్ ఏం నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్ టుమారో
చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఊ ఆదివారము శనివారం ఇంట్లోనే ఉంటాం కదా సో ఈ రెండు రోజులు మాత్రమే మంచిగా తృప్తిగా వండుకొని తింటాం అన్నమాట పిల్లలు కానీ అమ్మ నాన్న కానీ ఎవరైనా కానీ ఊ రేపు చికెన్ బిర్యానీ వండేస్తాను అవును అవును పొద్దున్నె ఏదో ఒక టిఫిన్ చేసుకోవడం ఉప్మా గాని ఇంకా లెవెన్ కలా మొదలు పెట్ ట్టేస్తా చికెన్ బిర్యానీ మీకు రేపు చికెన్ బిర్యానీ ఎలా చేస్తానో చప్ తా లేండి అది కూడా కొత్తగా నేర్చుకున్నాను అనమా టా ఇలా అవును షెఫ్ అన్నమాట హోటల్లో సో వాళ్ళు నా కు ట్రైనింగ్ ఇస్తారు ఏమి ఎలా చేసుకోవాలి కొత్త కొత్తవి ఇంట్లో తింటా తింటా ఉంటే బోర్ కొడు ట్టేస్తుది కదా అందరికి ఒకటే విధానంగా ఉంటే అలా ఒకొక్ కరి దగ్గర ఒకటి నేర్చుకుంటే మనకు ఇంట్లో తినే వాళ్ళు బా తింటారు తృప్తి గా మనకూ సంతోషంగుంటంది వాళ్ళు తింటే
అవునండి
అందుకే రేపు కొత్తగా చేద్దామని అనుకుంటున్నా చికెన్ బిర్యానీ మీకు కావాలన్